వినిపిస్తుందండి వినిపిస్తు మ్ ఇంకా అండి
సే జసీకి అపలో ఎందుకు లే టైం ఎ వేస్ట్ చేయడం
అవునులేండి నేను మీకు చేసాను ఇంకా మీరు ఇంకొక అమ్మాయి కనకకా ఎవరో నెంబర్ ఇచ్చింది సీట్ ీనా ఏదో స్నేహన ఉందా పాప పేరు తను మూడింటికి చేస్తానింది
స్వేత కాలిగా వుంది స్వేత కూడు చేచ్చు
శ్వేత ఖాళీగా ఉన్నారా
తే నాది అయిపోనాక కట్ చెయ్
ఓకే అడగాలంటే మొహమాటంగా ఉంటది పాపం పంలో ఉం రు ఏమో అని అంతే పడుకున్నప్పుడు పనులు అవి చేసుకుంటారు కదా
అట్లే ఏం లేదు శ్వేత ఉంటే చెప్పేస్తది బిజీ అంటే కొంచెం బిజీ అని చెప్తది తరువాత చేస్కో కాకపోతే ఇంకా నీకు లాగానే బేజార్ వస్తుంది ఏ ఏం మాట్లాడాలన బేజారు వస్తుంది అని
అదే అవును కాల్స్ అంతే నిజమే అదైతే
ఒక కాల్ అంటే అనుకోచ్చ గానీ పని ఒక కాల అంటే అనుకోచ్చ కాని పని క పోన కావాల్సింటే బేజార్ అనిపిస్తుంది
దగ్గర దగ్గర మనం ఎన్ని మాట్లాడాల్సి వస్తద అంటే యా యాబై యాబై ఆ రెండు గంటలు అంటే మీవి నావి ఇట్లా రెండు కౌంట్ చేయాలి కదా అట్లా ఉ
అ
ఒకేసారి చేసుకోకుండా గ్యాప్ గ్యాప్ ఇచ్చుకొని చేసుకుంటే ఇక
ఆ చేసుకూడ ఆయన అది కూడా చెప్పారు కదా రెండు గంటలకు ఇంత మినిమం ఒక ఒక రెండు కాల్స్ కి పది నిమిషాలైన గ్యాప్ ఉండాలి
ఉ
అంటే సబ్జెక్ట్ కూడా ఉండాలి కదా మళ్ళీ ఏదో పని కట్టుకొని తిన్నట్టుండ కూడా పనికొచ్చేది ఉండాలి మళ్ళ క్లారిటీ ఉండాలి మిస్ అవ్వకూడదు
అవునవును ఇంకాండి లేదు వంటయి అయిపోయింది గోంగూర టమాటా కర్రీ లాగా ఒకటి చేసిన ఒకటేమో గోంగూర పచ్చడి టమాటా వేయకుండా ఒకటి జేసిన ఇక అంతే ఈరోజు అయ్యే కర్రీస్
ఉంటాయి రెండు మూడు రోజులు అయినా నిలువ ఉంటాయి గోంగూర పచ్చడి ఫ్రిడ్జ్ లో పెడితే రెండు మూడు రోజులైనా ఉంటది
ఫ్రెండ్స్ కి ఇచ్చేసి వచ్చిన ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరి బాక్స్లు నా కాడ ఉన్నాయ్ వాళ్ళిద్దరికి పెట్టేసి ఇచ్చేసి వచ్చిన వాళ్ళ అత్తయ్య గారు మాట్లాడారు ఏంటమ్మా కిపోయావు ఇట్లయి పోతున్నావు ఏంది ఇంత బక్కగా అయిపోయావు ఏంది అసలు భలే మాట్లాడుతుంది నాతో అట్లాంటి అత్తగారు ఉంటే బాగుండు అనిపిస్తది
అవు
హు హు
ఇంతకతకిలాడీ కొడలు వచ్చింది మరి
చెప్తిమే నా మీద పడి ఏడ్చే కోడలని
అయ్యో గా అక్కడ అత్తను ఓరవలేదుగా మరి బయట మంతనూరుడి పతనాడు ఓరుస్తాడు
అదే చెప్తున్నా కోడలు ఇట్లుంటే అత్త అట్లుంటంది అత్త ఇట్లుంటే కోడలు ఇట్టుంటది అని చెప్తున్నా మీకు
అదే కదా అత్త కోడలు మంచిగా తల్లి బిడ్డలాగా ఉండారంటే దేవుడ రడు
అది
ఎడు రాసా ఓ మా పూజను చెప్పిన కదా పూజమ్మా వాళ్ళత్త అయితే తల్లి అయితే పిల్లని కలిసి పట్టించుకూడదు కనీస చూడలేదు పిల్లలు జున్నికి కూడా రాలేదు మనవడు పుట్ రాలేదు మనవాడు చేయాల్సిన పనులు చేయలేదు డెలివరీ చేయలేదు జం నాకు బిడ్డ లేదు నీ లోప బిడ్డను చూసుకుంటున్నా నీకు నేనేంత తక్ నన్ను అడుగు నీకు ఎం కావాలి నన్ను అడుగు అని చెప్పి అంత అంత మొన్న మొన్న జనిపోయింద అ ప పాపం మూడు నాలుగు వేళ
కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి ఇక దానికి చెప్పు కొని రోజులు హాస్పిటల్ ఉండది డైయాలసిస్ జరిగింది ఇక చనిపోయింది ఈ రయా హాస్పిటల్లో లో చనిపోయిన తిరుపతి గేట్ లో రాశారంట కర్నూలు ఉంటంది ఆ చనిపోయిందంట చనిపోయింది పాపం ఇంకా బాడీ కూడా కొంచెం ఇట్లా అయిందని చెప్పేసి ఇం వాళు అక్కడ వాళ్ వాళ్ళ చేసిన వీళ్ళని చూడింగ్ కూడా రామ్నలేదంటే వీళ్ పాధ ఉండదు అని చెప్పిసి చివరి చిరు చూసుకునే పాపం
అదేలేండి ఉమ్ అందరికి ఏవో ఒక కష్టాలే
ఆ
ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అన్ని మంచిగా ఉంటే హెల్త్ బాగోదు హెల్త్ బాగుంటాయి పేరెంట్స్ దగ్గర ప్రాబ్లము పేరెంట్స్ బాగుంటాయి ఫ్యామిలీలో ప్రాబ్లం ఏదో ఒకటండి ప్రాబ్లమ్ లేకుండా ఉండడి నిజంగా ఉమ్ ఇంకా
చెప్పాలమ్మా
భోజనం టైమ్ అయిందేమో కదా ఇది మాట్లాడాక భోజనం చేయండి ఫ్రీ అయ్యాక చేసుకోవచ్చు మళ్ళీ
ఆ అవునవును నవ్వుకూడా తినాలి కదా మీ వొళ్ళు తిన్నారా
ఉమ్ లేదు ఇప్పుడే వచ్చిరు ఆడుకోవడానికి వెళ్ళరు ఇప్పుడే వచ్చిన్రు పైకి
అవును ప్లే గ్రౌండ్ ఉంది అక్కడ అపార్ట్మెంట్ వచ్చిందా లేకే మావూలుగా
దాంట్లోనే క్రికెట్ ఆడతారు దాంట్లోనే ఫుట్బాల్ ఆడతారు పక్కన ఏవేవో ఉంటాయి చిన్న చిన్నవి ఇంకా అయ ఆడత అక్షి ఇంకా
చెప్పాలి ఆ మా అత్త నాకు మా నెంబర్ కి వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తుంది నీకు కట్ చేసి పోతే చేస్తామని న నాన్న ఎమ్మరం చేసి మాట్లాడితే అమ్మలేదు ఇంట్లా
ఓ
ఆ కట్ చేసుకొచ్చ చేస్తా ఉంది ఆగనే ఆగదు తుతారు ఒకటే కట్ చేసు
ఆ మా అక్క కూడా అంతే
కాల్సు ఇప్పుడు మా ఇదనే కాదు ఎక్కడైనా సర ఒక్కసారి కాల్ కట్ చేసి మళ్ళీ కొడతారు ఏదో అప్లోడ్ చేసినాడు జసలే మళ్ళీ అప్లోడ్ చేసినాడు మాట్లాడని పరిస్థితి కదా అని చెప్పి చెప్పేసి
అదేలెండి ఉమ్ ఉమ్ ఇంకా
సారు వచ్చారా బయటినుంచి ఇళ్ళార
ఆహ్ లేదండి ఉన్నారు ఉన్నారు వర్క్ చేసుకుంటున్నారు ఇదే బోజ జనం పెడతా అంటే వద్దన్నారు ఇంక కొంచెం అయ్యాక తింటా అంటే ఇగ కాల్ స్టార్ట్ చేసిన
ఈ అన్నం వేడిగున్నప్పుడు దినాలే మారి
అంతే బాబు ఏమో గోంగూర చేసినా ఆయన తింటడో తినండి ఇప్పుడు టెన్షన్ ఆయన ఆది తినకపోతే మళ్ళీ ఇంకొకటి చేయాలి గోంగూర్ ఎంత బలము ఐరన్ వస్తుది అసలు విటమిన్ సి ఇన్ని ఉంటాయి వీళ్ళకేమో దాని టేస్ట్ వద్దు తినను ఇట్లా అంటుంటారు నిన్న ఆకు తెచ్చారు మా వారు ఆది ఎంత బాగుందంటే ఫ్రెష్ ఆకండి మంచిగా ఇట్లా తుంచి కాడలుగూడ కాదు అంటే ఇట్లా కొమ్మలు తెస్తర అట్లదేలే ఆకు ఆకు తుంచి మళ్ళ నిన్న మళ్ళ
దలి వాళ్ళ ఎవరు మంచిగా ఇంక ఎందుకు పళ్కి వాళ్ళకి అలవాటు ఉంటుంది కదా ఎట్లా తుంచము
ఉమ్ అంటే ఏవన్నా జీతగాళ్లు ఉన్నారో మరి వీళ్ళే తుంచింద్రో ఇట్ నేను అసలు అది కూడా అడగలేదు ఆహ్ అక
నాకు తెలిసి వీళ్ళే తెంచవచ్చు ఎందుకంటే అంత కేర్ తీసుకని చుంచిండ్రు అంటే అంత హైజనిక్గ తుంచిండ్రు అంటే వీళ్ళే అంత అరూంగా తున్చేతోలు వీళ్ళే అంటారు మా కాన్ఫరెన్స్ కూర్చోంది
ఆహ్ ఈనా వీళ్ళ ఫ్రెండ్ ఎలిరు ఆయన అమెరికా రిటర్న్స్ అంట వాళ్ళ పాప పా ఇంటర్లో ఇంట్లో కూర్చొం చదివితే స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చిందటండి
మ ఇప్పుడు అమెరికా అమెరికాని పేరు వింట అసలు ఆళ్ళ గుర్తు కోస్తారు నందుబేచి
ఉమ్ మళ్ళా వాళ్ళ అబ్బాయికి ఏమో వరంగల్ ఎన్నై టీ లో సీట్ వచ్చింది ఫుల్ ఆస్తులు ఉన్నాయట ఇక ఆహ్ అమెరికాలో బోర్ కొట్టి వాళ్ళు ఇండియాలోనే ఎంజాయ్ చేయాలని ఇండియాకు వచ్చేషిండే ఇప్పుడు పోయింది వాళ్ళ ఫామ్ కి అనమాట నిన్న పోయింది అక్కడ పెళ్ళి ఒకటి ఉంటే పక్క పక్కనే వీళ్ళ ఫామ్ ఉంటే పొయి వచ్చేటప్పుడు నాలుగు జామకాయలు ఉన్నాయి మంచి నా టు జాముకాయలు చుక్క కూర ఇంకటీ ఏంది ఇప్పుడు చెప్తిరిగా గోంగూర
చుక్కకూర పప్పు గూడా బాగుంటుంది
చుక్కకూర రేపు చేస్తా పప్పు మా బావ ఆకూరలు తినడం లే బాబ నాకు అదే బాధ
ఉ అలవాటు చేల్ తింటే వాళ్ళకు ఒక స్టోరీ లాగా చెప్పాలి ఏదైనా స్టోర్ అడ నీకు ఒక స్టోర్ జెప్తా అని చెప్పేసి వాడికి ఇట్లా హై పవర్స్ వచ్చినాయి ఆ ఇట్లా బాగా బ్రెయిన్ షార్ప్ అయిపోయింది ఈ ఆకు ఒక స్టోరీ మనకి క్రియేట్ చేసి చెప్పాలి ఈ కూర వాళ్ళ ఈ యాక కుర వాళ్ళ ఇది వస్తుందని చెప్పసి ఇది కూవలు చెప్పడానికి కుదరకపోతే ఇందాక మాట్లాడు ఉన్నంగా చార్జి పెట్టి దానికి ఇట్లా ఒక కథ అల్లేసి
చూపిస్తా ఆ టైమ్ లో సరే అంటాడు ఓ మామిడికాయలు అట్లా చెప్తేనే ఎంత ఎంతోగానం మా వారు నేను మస్ చెప్ చెప్పి చెప్పి చెప్తే ఒక రోజు చిన్న గుచ్చును ఒక కాయలో ఒక చిన్న ముక్క తిన్నాడు మాకు అదే మస్తు హ్యాపీగా అనిపించింది అమ్మయ్య అనుకున్నాం ఈ లోపు సీజన్ అయిపోతుంది ఎయిత్ క్లాసు
వాయిమో థర్టీన్ ఇయర్స్ ఆ అట్లా అన్న గుడా
ఆ థర్టీన్ ఇయర్స్ తినడుగా ఆయన అట్లా ఏం చేయాలి చికెన్ అంటే మాత్రం మళ్ళా చెవులు గకస్తు కోసుకుంటాడు
ఆ వాడవాడు నాలు తనే ఉంటడు ఆ కూరలు తింటే మొత్తం ముక్కలు కావాలంట
అంతే మొన్న మా అక్క వాళ్ళ ఇంటికెళ్తే వాళ్ళు మటన్ చేసిన్రు కిలో మటన్ కిలోన్నర మటన్ తెచ్చిందా అమ్మాయి వెళ్ళి మా బావ అంటే వాళ్ళ షాప్ లోనే పోస్తారు అనమాట వాళ్ళ షాప్ ముందుకు వస్తారు మటన్ తెసి తినరా అంటే తినడి ఇ మళ్ళీ ఇటి కోసం సపరేట్గా చికెన్ ఆ అమ్మాయి మళ్ళీ చికెన్ షాప్కి పోయి చికె తీసుకొని వచ్చి చేసింది తినడు అని
ఆహా
రెండు చేసింది ఇ బగారాన్నం వేసి బాగా చేసింది కానీ ఏడు తినలేదు మా బాప మా పాప తినలేదు నేను ఒక్కదాన్నే తిన్నా
తెలంగాణ సైడ్ ఎక్కువ ప్రిపేర్ అంటే బాగా ఇష్టపడి తినేది మటన్ తల్లి పక్క అ బాగా అట్ వండ లేదంటే ఇకా నాటుకోడి చికన్
అవును నాటుకోడి చికెన్ అంతే మా ఆంధ్ర లో అయితే నాటుకోడి చికెన్ ఎక్కువ ఇగా మటన్ మటన్ మంచిగా వాడుతారు మటన్ మన్ కూడా మటన్ మా అత్తయ్య నా పెళ్లైన కొత్తలో ఏ ఇప్పుడు చేసింది మెత్త మెత్త ముక్కలు ప్లస్ నల్ల అంటారు మీ ఆ ఇవన్నీ కలిపి చేస్తే మా పెళ్లి అయినా కొత్తలో బలే వండింది మళ్ళా భోజనానికి పిలిచేట వాళ్ళు అప్పుడు అట్లా అట్లా ఎవరైనా పిలిచినప్పుడు పిష్ కూడా తింటామండి కానీ తొందరగా తెచ్చుకోమ్ పోయి ఉమ్ తింటాడు బాబ తింటాడు పాప పులుసు పులుసు తింటాది ఆమెకు ముళ్ళులనే భయం ముళులనే భయం
ఆ ముళ్ల తొడుకి గ తీసుకుంటా అది చిన్న చిన్నగా ఉంటాయి పెద్ద జడ్
మా బాబు బల్లేె తింటారండి నోట్లు నోట్లనే తీసేస్తాడు ముళ్ళులు
అ అది ఎర్డు నాలుకకు కూచకుంట భయం వేస్తది తెలుస అసలు
అదే అచ్చరమే దేరు చిన్నప్పటి నుంచే అయిం బాగానే తింటున్నాయి అనిపించేది మన నాన్న వెళ్ళినప్పుడల్లా చేపలు మ మటనే తెచ్చేటోడు చిన్నప్పుడేమో అబద్ద్దం చెప్పి మటనే చికెన్ లెక్క పెడుతే తినేటోడు చేపలు తెచ్చినప్పుడు నాకు టెన్షన్ అయ్యేది కానీ నోట్ల నోట్లనే తీసేటోడు ఇది చాలా బెటర్ అసలు
అది సీ విటమిన్ కనుకస్తుంటుంది మంచిగా సీ ఫుడ్ కనుక విటమిన్ ఏ ఉంటుంది కళ్ళకు మంచిది బానే ఉంటుంది కొంచెం వీళ్ళు చదువుకునే పిల్లలు కనుక బుక్స్ ఈ ఫోన్లు ఎక్కువ చూస్తుంటారు కనుక ఆకుకూరలు ఎక్కువ తినాల విటమిన్ ఏ ఉన్నాయి సి ఉన్నాయి తినలే ప్రోటీన్ ఫితుది తినాలి పిల్లలు ఎంత ఎక్కువ తింటే అంత పట్టది ఇప్పుడంటే వాళ్ళ చిన్న పల్లలు కనుకకాయ్యూనిటీ లవెల్స్ కొంచం బాగు ఉంటాయి
అవును పోయ కొద్ది పోయ కొద్ది అవును అసలు ఇంటర్వెల్ వచ్చేసరికి పిల్లలు ఎలా ఆడి పడుతున్నారు
అట్లాగే వీళ్ళకి నువ్వు డైలీ ఏం చేస్తావంటే ఈమెకు ఐదు ఆమెకు ఆయనకు ఐదు నైటు పది బాదం పప్పులు నైట్ నానబెట్టుకొని పొద్దున ఫుడ్ తీసి ఇచ్చామంటే డైలీ అవి తిన్నా కానీ ఇంకా పాల ఏదా అని చెప్పేసి మీరు కూడా తినొచ్చు నువ్వు కాని
తింటాం ఆ రోజు మార్చి రోజు అట్లా తినేదాన్ని ఈ మధ్య అయి అయిపోయినాయి తెప్పించుకోవాలి అంటే అయిపోయినాయి ఎందుకు అయిపోయినాయి అంటే పౌడర్ కొట్టినా బాదము బార్లీ పల్లీలు నువ్వులు ఇంకేమో చేసినబ్బా అందులో అవిసగింజలు ఏది ఆహా తక్కువ రేటే
ఓ అది హోల్సేల్ ఉంటు షాపూర్ సైడ్ మాకు మార్కెట్టు అది మొత్తం అంత హోల్సేల్ అంట ఆరు వంద ఒకసారి అయితే ఐదు వందల కూడా దొరుకుతది. ఇదేమో ఏడు వందల ఎనిమిది వంద దొరుకుతది ఇది కాజు ఇప్పుడుంది మళ్ళ ఎండకాలం లో వర్షాకాలం వచ్చే టైం కల్లా మళ అవి రేట్లు పెరిగిపోతాయి
అవును మేము ఒకసారి గోవాకు పోయినప్పుడు గోవాకు పోయినప్పుడు ఒకసారి కేరళకు పోయినప్పుడు ఒకసారి మసాలాలు తెచ్చుకున్నాం ఎన్ అంత బాగున్నాయో
ఆ అక్కడ చేసిస్తారు వాళ్ళు కుప్పలు కుప్పలు అమ్తారు మసాలాలు ఆ కుప్పలు